కష్ణవా
బటర్ మన్ చదువుతున్న
సిన్నియలే
ఆ
టిఫిన్ చెయ్లే
చైలే
ఈరోజు ఎంటది ఇడ్లీ కాద
ఉమ్
ఇడ్లీ కదానే ఈ రోజు
టిఫిన్స్ ఎడ పెడుతురు అన్నం పెడుతురు అందుకే తిన్రు
ఆ డేలీ రైస్ గద ఇగ టమాటా పు
ఇగ ఆమగి దొరుకింది సందే అమగ్ దోరుకి కింది సందు కాబట్టి యూటిలైజ్ చేసుకుంటా
ఆ పైసలకైతేనేమో టాస్క్ టాస్క్ చేతది నిక్ ఈ ముచ్చట చెప్పిండా మీ-మీరు ఫీజు కట్టపోతే రెండు మూడు రోజులు ఆగుతాం గని వెయ్యి పలకి ఒక ఫోన్ చేస్తారు అని
అర్ధంకాలే
అయితే మొన్న రవలికి కుట్టలేదు కదా థౌజండ్
ఆ
అయితే అది ఫోన్ చేస్తే అన్నదంట మీరు ఫీజు కట్టకపోతే టూ త్రీ డేస్ ఆగుతం కదా వెయ్యి రూపాయలకి ఊకె ఫోన్ చేస్తరు హాస్టల్ లో పీకోని ఎటైన పోతున్నానా అని నేను అన్నదంట
థౌజండ్ రూపీస్ సామాగ్రిలు ఇవ్వంట హాస్టల్ ఎప్పుడు పడతనే ఉంటాది ఆమెకి
ఆ అట్లా అన్నదట
మ్
అద ఏమనుకున్నదంటె ఒకవేల ఏ మో నే
అరే నువ్ ఫోటోస్ తీసుకున్నా చూసినావ మాకు బుక్స్ ఇచ్చారప్పుడు
ఆ ఉన్నాయి
పంపురా గాన్నె పంపు
ఆ పంపుతా
హు అడిగినావ ఎప్పుడు ఎగ్జామ్స్ పెడుతాడు అని
లేదే మాహ అయితే మొన్న మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మా ఇన్స్ట్యూట్ వాళ్ళే
ఆ
స్లాట్ బుక్ చేస్తా రాస్తారు అని ఓ పోయిన మండే నుంచి చెప్తుండు పోయిన మ రెండు మండేలు పోయినయ్ నా నిన్న వెడ్నాస్డే ఉంటందని చెప్పిండంట నిన్న కూడా లేదు ఆ ఒకసారి ఆమె కాల్ చేసి అనుకోవాలే నేం చేద్దామం టే ఇగ ఫీవర్ వచ్చింది కదా చేద్దాంలే అన్నట్టు ఆగిన
రాయలని ఉన్నాదా లేద
ముక
నిజంగానే మస్తుా లైట్గా తీసుకుంటుర్రు మీరు వదిలేశిల్లు మంచిగా
లే లే అళ్ళు వదిలేసుకున్నారు
ఏమో లే వాళ్ళు ఎప్పుడైనా పెట్టని అనుకుంటున్నారు
హ్యాపీవాళ్ళ డాడీ ఏమంటుండంట తెలుసా పైసల్ పోనీ ఇంగ నువ్వు చదువుడు వద్దు ఇంటి దగ్గరనే ఉండు పోతే పని కో సప్పుడేక పెళ్లి చేత్ త్త అంటుం నిన్న చెప్ ఏవో నిన్న చెప్తాంది ఇగ మా డాడీ నువ్వేం వద్దు చదువుడు నీకు ఎక్జామ్ పెట్టరు నువ్ రాయవ్ వద్దు ఇంటి దగ్గరనే ఉండు కూలికి పో అంటుండంట
ఏమన్నా అంటదా
ఏవో ఏవో అంటదో తెలువదిగా ఆ ఆ అట్లుంది కథ పాపం ఇగా జోరి సిచువేషన్ మంచిగ లేదు
అవును
మల్ల మొన్న వాళ్ళ మమ్మీ ఉన్ను డాడీ గొడవ పెట్టుకుంటే వాళ్ళ డాడీకి తలకై నాలుగు కుట్లు పడ్డాయ్
వామ్మో వామ్మో అంత గోరంగా వాళ్ళ డాడికి ఎట్లా తగులుతది
ఏమో వాళ్ళ మమ్మీ కొట్టిందో ఎట్లా అయిందో తెలువదు కాని
వామ్మో వాళ్ డాడ్ వాళ్ళ మమ్మి కొడుతద వాళ్ళ డాడీ ని
అసలు కొట్టద్ వాళ్ళకి ఎక్కువ గోడవలు కూడా కావే మంచిగా ఉంటారు మొన్న ఎందుకు అట్ల అఇందో తెలువదు కు గోడవపెట్టుకున్నారట
మ్మో
ఆ ఇగ మళ్ళా వాళ్ళిద్దరిని హాస్పిటల్ పట్టుకోని తిరుగుడు టాస్క్ టస్క్ పెడితే అంతా
హుమ్ ఈ పిల్ల ఏ టైమ్ లో వచ్చిండో గాని
నిజంగా
అ బర్లక్
గా
అ
అట్లోంది సిచువేషన్ ఒక్కల్లోక్కాలవ్ ఈ హమీద అయినా ఫోన్ చేసి గట్టిగా అడుగుతే వాడు పేడ్ తాడే నేను అప్పుడు గట్టిగా అడుతనే నాకు పెట్టిండు తెలుసా నేను రాస్తా అనుకుంటా
సుంది
భయపడుతున్నారు మళ్ళా భయపడకండి ఎం కదూ అంటే నిను ఎందుకు భయపడుతా ఇవళకే ఇట్లా వస్తదో తెలువదు కదా మీదికి షో కి మళ్ళ అట్లా చెప్తుంది
ఆట్ల ఎందుకు ఇట్ల ఎందుకు మరి అట్లాంటప్పుడు రాస్తే అయిపోతది కదా మర్ అది ఇప్పుడు అన్నిట్లల్ల పడుతున్నాయి
ఆ జో జీ జోకి కూడా సీగరనే కాలే చెప్పిండంట ఎగ్జామ్ రాయరా మా సీనియర్ అన్ననే
ఓ
కాల్ చేసిండట మొన్న చేసి చెప్పిండంట ఎగ్జామ్ అయిపోలేదా సెకండ్ చేసి వాడు ఏంటి ఆ నేను మాట్లాడు జాలా సార్ తోటి పెట్టనుకుంటంటే ఇదంత నార్ కే ఇంట్ల సిచ్యువేషన్ బాలేదు తాతయ్య చనిపోయి ఉంటే అందుకే రాయలేదు అదే అన్నదటా
సు
ఆ మొన్న కాల్ చేసి అన్న కు చెప్పింది పడుతునే ఉంటగాదనే అసలు మన సిచువేషన్ ఏంది ఏం అర్ధం అయితలేదు ఆగంమాగం ఉంది కదా భయం అయితుందే నాకు రాయాలంటే అని అంటుంది ఏం కాదు వారం రోజులు గట్టే గట్టే కూర్చొని చదువుకొని రాయి
కానీ వొళ్ల అసలు ఎప్పుడో చదువుకునే వాళ్ళు ఎప్పుడో ప్రిపేర్ అయ్యారు
ఆ మళ్ళా ఎంత గ్యాప్ వచ్చిందే ఆ ఆద్ గ్యాప్ వచ్చింది మళ్ళా దానికి ఉన్న టెన్షన్లకి కాన్సన్ట్రేషన్ రావాలన్ టైం పట్టింది
హు
నేను అదే అన్నా మరి ఏం కాదు రాస్తే మెల్లగానే రాయిగాని మళ్ళీ ఇగ నా మళ్ళీ ఇక్కడ వద్దు కూడా చదువు మంచిగా అని అంటే అదే చదవాలే అన్నది ఈ రోజు ఈ రోజు అనుకుంట సెవెన్ మంత్స్ పెట్టినం లే సెవెన్ మంత్స్ అయితుంది గోరం అసలు
సరే మాట్లాడుకుంటనే ఫోటోస్ పెట్టు అవి
ఆ పంపిస్తా పాం
శేష్ట దారుణం కదా నే
మీ అక్క అసలు ఏమన్నా చదువుతుందా నే
ఏం లేదు
తీసుక వేయింది అంతే
ఉన్
ఉ ఆ నీ దగ్గర పిక్స్ ఉన్నాయా భాను తోన్ దిగినాయ్
ఉన్నాయి
పాబ్ బా ఒకసారి ఎట్లా ఉంటది ఆగు చూద్దాం దొంగ మొకముది ఇంకా మాట్లాడుతున్నాడా అనే ఇప్పటికి అన్నయ్య
ఏ ఇప్పుడు లడ్డు గా అయ్యిందే పోల్ల
మంచి ఉందా అప్పటికంటే
ఆ
ఆహా
పంపిన
కాదు ఇంకెట్లా మాట్లాడుతుండేయి ఆమె తోటి వేస్ట్ గాడు
ఏంటిది.
వేస్ట్ గానీ లెక్క తయారవుతురూ గాద ఇంకా ఎట్లా మాట్లాడుతుండు ఆమెతోటి మళ్ళా
మాట్లాడలే అంట మాట్లాడలే అంట ము శ్రావణ్ సైలెంట్ ఉన్నాడంట. ఆమెనే వచ్చి మందల్ ఫోటో దిగింది అట.
ఆహా దానికి ఐన సిగ్గు లేకుండా మళ్ళ ఎట్లా వాట్
అ నాకైతే అందుకే కదా కోపం వచ్చేది. సరే నేను కనుక్ అంత ఇష్టం లేనప్పుడు నువ్వు ఆ అన్నం ఎందుకు తినిపించాలా. మచ్చలనే నిలుచున్నవు దూరం పోవచ్చు కదా.
అవును వాళ్ళ ఫ్రెండ్స్ కి తెల్వదా. అన్నయ్య కలర్ ఎందుకు పట్టుకునరంట మరి
మరేమో ఇంకా ఆమె ఏం చెప్పిందో.
అన్నయ్య చెప్తే అయిపోతుండే ఇట్ల అయితే ఇట్లా సమ్థింగ్ లొల్లి అయిందిరా వద్దు రా అని చేప్ తే వల్ల ఫ్రెండ్స్ ఏమా టోలు ఎమానకు పోతురుకవచ్చు.
ఏమో మనకి ఏమన్నా చూసినమా
లేదు చూడలేదు.
చూడు చ్ చిన్న అప్పుడు ఒకప్పు అప్పుడు బాగుండే ఇప్పుడు బాగాలేదు.
ఆ పిల్ల నా.
ఉమ్మ్
ఏ గిట్ల ఉంది. ఎందే అన్ తా కాదు అన్నయ్య ఫేస్ చూసినవ అన్నే ఎట్లుందో.
ఆ అవును ఏవో బలవంతగా చికోనికి ఇండు
కద కదే ఒక దాని ఎట్లతగిలిచుండు ఒకదాని ఎ సైడ్ ఇస్తాంగా. అ
ఉమ్మ్
ఎట్ల ఉంది. పిల్ల మంచిగా లే
సరే ఫొటోస్ పెట్టు.
ఆ పంపుతా.
హ్మ్మ్
అవ్వి ఏడున్నాయోనే
దొరక వట్టు గన్నా కల మా అయ్యన సనగా పోయేచు కోలె
గ్యాలరీలొ ఉన్నాయి. కాకపోతే కుంటారు ఇట్లా స్క్రోల్ చేసి చూడాలే. పంపిస్తా.
మంచిగా చదువుకున్నానే నాలుగు రోజులు. మల్లా జ్వరం వచ్చింది.
సదువుకున్నావ్ కాబట్టే జ్వరం వచ్చింది.
వేస్ట్ ఫెలో
ఇస్
నిజంగానే మంచిగా చదువుకున్నా.
మంచిగా లేసిన పొద్దుగేలి ఓ కల వచ్చింది. సవుకున్నట్టు
వావ్
నిజంగానే నిజగానే కలలో చదువుకున్నట్టు వచ్చింది. లేసిన బాత్రూమ్ పోయిన బుక్స్ పట్టిన ఇక్క చదువుకుంటాన ఎందుకు కల్లో చిన్నవని
చదివినవ ఈరోజు
నేను ఇప్పుడే ఓపెన్ చేసిన నేను, మస్త్ సంవత్సరాల తర్వాత.
ఆహా రూమ్ లా ఎవర్ లేరా బార పంపింత
ఉమ్ అయిందా
అ ఆ ఓ రెండునిమిషాలు
హ్మ్మ్
ఏయి ఐపోతే ఇగ లేదే సబ్మిట్ చేస్తే చీ ఈవాలా ఒక్క రోజు జరంత రెస్ట్ తీసుకొని మంచిగా తిండి తినాలి రేపటి నుండి చదువుకుంట ఇగ నేను కూడా
సదువుకో
అమ్మ నిన్న ఇంజెక్షన్ చెపిచ్కుంటేనే అర్ధగంట సేపు చుక్కలు చూసినా అసలు
ఎందుకు
ఫీవర్ కి తగ్గలే ఇంజెక్షన్ చేసుకు తగ్గింది